హలో. హలో.
అదే.
హలో.
హలో.
ఆహ్ బాగున్నారా.
ఆ బాగున్నానండి
ఏం చేస్తున్నారు ఆ మీది సరిగా వినిపించట్లేదు
ఆ ఏముంది ఇంట్లో కొన్ని కూరగాయల ముక్కల అవి వేసింది అన్నమాట అ
మంచి పని చేసారు మంచి పని చేసారండి
ఉ ఆ బయట కూరగాయలన్నీ కూడా ఆ ఇంకా ఏమేం సర్ది
తోటకుర ఏసాను గోంగూర జల్లా వర్షాలు వస్తే తీర మరి మొక్కా లోత్తాయిగ
ఆ
కరియేపాకు ఉంది గాని కరియేపాకు కూడా బలం అడగలేం గద
అవునండి
ఆ
నేను అంతే పాలకూర కొత్తిమీర మెంతికూర అందుకే అన్ని వేసాను అనమాట ఇప్పుడు వానాకాలం కదా కొంచెం వేస్తే మొక్కలు బాగ వస్తాయని ఆ
అసలు నాక అయితే ఆనందంగా ఉంది మీరు జెప్ తుంటే ఇంత మంచిగా ఈ రోజుల్లో ఎవరు వత్తున్నారు
ఆ
అన్ని కొనుక్కోచ్చుకోడు కరియేపాకుతో సహా కొనుక్కోడమే జనాల్
అవునండి
అలవాటు పడు న్నారు ఏంటో సుఖానికి అలవాటు పడిపోయి కనీసం మన ఇంట్లో ఏం చేసుకోవాలో కూడా తెలియకుండా అయిపోతున్నారు జనాలు ఫోను ఈ ఊకా అయి చూసుకోవటం
అవునండి
పనికి ఆడోళ్ళకి
అవును అవునన్ అవును ఆ బయటకొన్నవన్నీ కూడా మందులేస్తే పెంచుతున్నారు అవి తింటుంటే ఆరోగ్యంగా ఉండట్లా
కూర తోట కూర అయితే అమ్మో మొన్న ద్దిస్తే వండి తగ్గ గ ఇల ఇలాగే మరి ఏంటో స ఇన్ ఇంతగా నం నూనెలో జేసి టమాట వేసి ఆ అ దిగడ్
అట్టి వాసన వచ్చినట్టు వస్తున్నాయి కూరగాయలు అన్నీ కూడా అన్ని కూరగాయలు మట్టి వాసన వచ్చినట్టు వస్తున్నాయండి బయటకు కొంటుండే అందుకని ఇంట్లోనే తోట పనిలాగా చేసుకుంటే బెటర్ కదా అని ఇంట్లోనే బ పూలు పళ్ళు అన్నిీ మొక్కలు వేసుకొని దానికి మందులు లేక కుండా పెడుతున్నాం అన్నమాట
మరి ఎందుకు అట్లా
ఏ ఏం చేస్తామండి ఆ బయట నీళ్లు కూడా ఆవ్ ఇవి పారే నీళ్ళండి మంచి మోటార్ నీళ్ళ కూడా పట్టట్లేదు వాళ్ళు ఆ వాటర్ కి ఏంటంటే అంటే వాసన ఉమ్ ఆకూర గుడా అది ఒక రకమైన వాసన మీకు గమని చేరలేదు మన ఇంట్లో ఆకురకిన్ను బయట ఆకురకి
మొన్న మొన్నా గోంగుర కొ అంటే దాంట్లో వేరేగుడుగా ఏరు మ ఇంట్లో పెంచుకున్నందు బయట సిన వాటికి
అవునండి అది నీ గుడా ఆరోగ్యాలు పాడవుతున్నాయి నిజంగా అందుకని అలా కాదని ఇంకా మార్కెట్కి వెళ్ళి ఆవు ఆకూరల విత్తనాలు కూరగాయ విత్తనాలు కొన్ని పండ్లు విత్తనాలు
పోయ ఆారు బెండకాయలు కూడా ఏత్తే వత్తాయంట గదా
అవునండి
మరి నేనైతే ఇంతవరకు ఎప్పుడు బెండకాయలు్య లేదు లే గాని ఈ గోంగూర తోటకర ారు పాకు ఇంట్లో పెంచిే బచ్చల కూర బచ్చల కూర అసలు ఎయలే కాని ఆ తీిగే వచ్చింది
అది ఎక్కడి నుంచిన్న ఎగురొచ్చి పడ్డా కూడా మన ఇంట్లో వచ్చేస్తాయండి ఆ మొక్కలు బచ్ చాలీ.
ఎ మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు గానీ. మీరు వస్తే మరి ఇంకే మేసారు మొక్కలు. ఇంట్లో.
రబాలసి ఓ పప్పులో ఎత్తే.
హ్మ్.
అసలు భలే అనిపించింది ఎంత కమ్మగా ఉందో నేను ఇదేది అబ్బా ఏదో. పిచ్చాకు పిచ్చాకు అనుకుంటే అమ్మ ఏ పిచ్చి పిల్ల ఇది అసలు ఎంత ఆరోగ్యానికి మంచి. ఇది. ఆ ఏమనుకుంటున్నావు నువ్వు ఏడ దొరకదంటే అప్పుడు పప్పులో వేస్తే మంచి రుచి. గుంది.
గంగబాయిలు ఆకు విన్నారా మీరు. ఆ ఆకు కూడా చాలా మంచిదట్టండి.
ఆ దేనికి మంచిది తెలిదు గని విన్నా.
హార్ట్ కి బ్లడ్ ప్యూరిఫై కి అన్నిటికి చాలా. ఉమ్ మంచిదట్ట అండి అది. గంగబాయిలు ఆకు హ్మ్. అది మా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది వారంలో. ఒకసారి కోసి పప్పు వండుతాను నేనోతి హాయిగా ఎంత రుచిగా ఉంటుందో అది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట
పప్పులో ఎత్ర లేతే ఉత్తి ఆహా ఉత్తి కూర పప్పులోనా ఎసేదది
ఆ పప్పులోనే వేస్తానండి గంగబాయిలు మామిడికాయ కలిపి వండితే చాలా బాగుంటుంది పప్పు
ఆ. ఆ అదే ముద్దపప్పు లాగా లేకపోతే కొంచం చారు
మామూలుగ ఆకూర పప్పు మనం ఎలా వండుకుంటాం తోటకూర గోంగూర అట్లాగా పాలకూర సేమ్ అట్లాగే వండుకోవడం పప్పు అది చాలా అంటే చాలా బాగుంటుందండి
మంచిదే అట్లైది మీరు చెప్పినట్టు
హ్మ్
నేనే ఎత్త అయితే మొ మొక్కయ్యాల ఇత్తనాల అది ఎయలా
అవి ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయిడి వాన పడినప్పుడు మనం ఏం వేయ్యక్కర్ లేదు అవి ఎలా వస్తాయో ఏంటన్నది కూడా నాకు తెలిదు మా ఇంట్లో అయితే అక్కడ అక్కడ అక్కడ అక్కడ వచ్చేసినేమో మొక్కలు ఎలా వచ్చినాయి అంటే అట్లా వచ్చినాయి చక్కగా కోసుకుంటున్నాం వారానికొ కసారి పప్పులో వేస్తున్నా
ఆ మంచి పని చేసారు
అదే చాలా బాగుంటుంది కూడా తినడానికి ఆకూరపప్పు రుచిగా ఉంటుంది.
గోంగూర అంతా వేసారు తెల్ల గోంగూర ఎర్ర గోంగూర రొండేసారా
ఆ రెండు వేసానండి
ఆ
తెల్ల గోంగూర జంటి ఎర్ర గోంగూర
ఆ మంచి పని చేసా కానీ ఎర్రగోంగోర మంచిగుంటాది కమ్మగా తెల్లగొంగూర కంటే తెల్ల గోంగూర ఏమో కొంచం వగరు అనిపిస్తాది
ఆహా దేన్ రుచి దనీదే కదా.
అది నిజమే లే
ఇప్పుడు మనుషులు అందరూ ఒకేలాగా ఉండరు కదాండి అట్లాగే ఆకూరలు కూడా అంతే
అంతే
ఉమ్ ఆ రుచులు అవి వేరసలు ఒక్కొక్క దాని రు ఒక్కొక్కటి వంకాయలు మొ న్న కాసాయండి మా దొడ్లో బయట కొన్నకాయ కంటే ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి అ వంకయ్
అబ్బా బ్బా బ్బా
అంత రుచి అంటే అంత రుచి చా గుత్తివంకాయలక్క చేశాను ఒక ఒకసారి ఒకసారి ఏమో కల్లపిడి అంతా కలిపి ఆలుగడ్డ వంకాయి టమాటా ఉల్లిగ డ్డ అన్ని కలిపి చేశాను ఒకసారి అబ్బా ఏమన్నా రుచిగా ఉందండి అ
అసలు అదే మంచిది మరియా
ఆ
బయట ఎన్ని వేయిలు పోసినా అంత రుచి రాదు కోట్లు వేయిలున్నా ఎం సుఖం ఆ డబ్బులు ఉండంగాని సరిపోయిద్ద మంచి ఆహారం తిండి మంచి ఆరోగ్యంగా ఉండ అదే గొప్ప ఈ రోజుల్లో
అవునండి
ఉ
అది చాలా అంటే చాలా బాగుంది అసలు కూర కూడా అది
అయితే ఈ మంచికి రావాలంటే మనం ఉల్లికాయ ఉల్లిపాయ తొక్కలు టమ తొక్కలు ఆ బీరకాయ ఇయన్ని తొక్కలన్నీ వేయాల ఆట వాటికేసి నీళ్ళు పోతే మంచిగా
నేను మా ఇంట్లో ఏ తొక్క తీసినా కూడా నేను మొత్తం మొ
ఆ నీసు నీసు కూరలు మనం వెనకి అడిగినవి కూడా వాటికే పోయ్యాలంట పొత్తే అవి ఆ మంచిగా మట్టిలో కలిసి పోషకాలు ఎక్కు ఉల్లిపాయలు టమాట మొక్కలు ఇయన్నీ అన్ని నీల్లు కడిగిన కూరగాయలు కడిగిన నీళ్లు ఇయన్నీ మనం మంచి పుష్కలంగా వాడిగిపోయ్యాల ఆట
ఉమ్
ఆ అట్ల
అదేనండి వాటి రుచి దారి వేరు కదా ఎట్లదన్న మన ఇంట్లో వేసుకున్న దారి వేరు అంతేలేండి అవి
ఆ అట్లే మరి
మన ఇంట్లో అంటే స్వచ్ఛమైన నీళ్ళు పోస్తాం
అంతే మరి
అంటే ఆ ఏముంది ఆ చెరువులో నీల్లు అవి వాడు
ఆ అంత శుభ్రంగా జాత స్తరా మనం అంటే శుభ్రంగా పదిసార్లు ఇప్పుడు ఏదైనా కానీ ఇంట్లో చేసుకున్నది వేరు బయట ఇప్పుడు మనం ఏమన్నా బయట పుడ్లు తినాలంటే ఆ తిండ్లు ఏమన్నా మంచిగ ఉంటాయా బయట తిండ్లు వాళ్ళు ఏదో ఇష్ నడి చేస్తారు పడేస్తారు ఆడ మనం ఏదో కక్కుర్తి పడి తింటాం అది ఇంట్లో అయితే కడిగి శుభ్రంగా నూనెలో ఏపి
ఆ
శుభ్రంగా చేసుకుంటాం
అవునండి
ఏన్న కుళ్లిపోయిన టమాటిలు వచ్చినా పక్కగు పడేస్తాం
అవునవును
మా ఇంట్లో మొన్న రెండు టమాటా చెట్లు వచ్చినాయి
అవునా
ఈ పచ్చిగ ఉన్నాయి ఆ ఆకుపచ్చ కలర్లో ఉన్నాయి పచ్చిగున్నాయి మరి పండుతయో లేకపోతే అదే అదే రెండు చేట్లు వచ్చినాయి
ఆ
ఇగా వా వాటికి కూడ వీటితో కలిపే నీళ్ళు పోసేస్తను పొద్దుటా సాయంత్రం వీటికి వాటికి నీళ్ళు పోస
ఆ
మంచిగున్నయ్
అదేలేండి మ్
చేట్టు మీద పండితే బాగుంటది కట్ చేయొద్దు ఇగా వాటిని ఎందు కొయ్యడం ఒక పది రోజులు అట్లా వదిలేస్తే అయ్యే కాయలు మన ఇంట్లో వచ్చి కాయలు కదా గా టమాటకాయలు పండుతాయని చెప్పేసి అట్లే ఉంచుతాన్న
అవునవును
ఉ
అవి పోతే బాగుంటది లేండి
అదే అదే ఆ
ఈ దేట్ పొద్దున్నే కషాయాలు అవి కూడ తాగుతామండి మేము అయితే తులసాకు ఇంట్లో వచ్చింది ఆ ఆకు కషాయం పెడ్ తను బ్బా ఏమన్నా ఉంటుందండి ఆకషాయం ఆకు కూడ ఆరోగ్యానికి మం మంచిదని పొద్దున్నే ఆ ఆకు కషాయం పెడతాను
అదే అదే మంచిదే లెండి చాల మంచిదది ఆ వామాకు అది యాత్సరంట కదా మంచిగుంటాయా ఆ
బజ్జీలు ఎస్తారండి చాలా బాగుంటాయ్ మామూల్ మన మిరపగాయ బజ్జి ఎసానుగా అవి వేస్ కున్నట్టే ఉంటాయండి మ్ అరటిగాయ బజ్జీ ఇంట్లా వేసుకున్నట్టుంటాయి అవి తింటే చాలా చాలా బాగుంటాయ్
అదే అదే ఇగా వర్షాకాలం వచ్చింది కదా అ ఈ తింటనే మంచి గనిపిచ్చి
అవునులేండి మ్
తినొద్దు ఏదె దైనా గానీ ఆరోగ్యకరంగా ఆ
ఉమ్ అంతేలేండి ఏదైనా అంతే బయట దానికంటే ఇ ఇంట్లో స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి దాని రుచే వేరసలు
ఆ ఆ
పిల్లల ఆరోగ్యం మన ఆరోగ్యం గూడ బాగుంటాయి ఆ సరే అండి ఉంటానండి ఉంటాన
ఆ
అ